వా మీరుంటే హలో ఉపాడి హలో తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నా ఏన్ తిన్న్నావు
నేనా అన్నం పప్పు
ఏం చేస్తున్నావ్
ఆ
ఏం చేస్తున్నావ్
ఏం చెయలే ఉన్నా ఖాళీగా ఇకి సైడ్ వచ్చిన్నా మీ రూమ్ సైడ్ ఆ
ప్రశాంతంగా ఉంటది అడ్ సైడ్ అంతా
లేదు ఇటు సైడ్ కొందరు ఉన్నారు అక్కోళ్ళు పింకి అక్కోళ్ళు రూమ్స్ రూమ్స్ లేవాని ఏసి
ఆ
అ అది ఏదో పెట్టున్నారు కదా తింటుంది అది రూమ్ కోతురు చేసి మీ పాప మా లేదా పెట్ తినేస్తాంది మొత్తం అవి అసలు పోవ మనం కూడా కూడా పొము ఆ
అది ఆ కోతి ముక్కు లేని కోతి అది ఉందా ఇంకా సచ్చిపోయిందా
అదే ఉండేది కట్టు త్రివేణి కట్టుకు లోపల పడిపోంది పెద్ద కట్టు ఉంటాయి చీ క ఉంది ఇ ఇప్పుడుదా వె ఆ ఎ ఉందు పోయిందన్నా జ నువ్వేం నువ్వేం తిన్నావు్ ఏం చేస్తాన్నా
దోసా
ఇప్పుడు టైమ్ లోనా
ఆ మాకు నైట్ టైమ్స్ లో పెడతారు ట్యూషన్
ప్రదేశంలో ఎందు కంద కట్ కుటి కడిచున్నా
ఆ ఎంది
ఆ ఏంది చెప్పలా
టైం అన్న
అహా ఏమున్నా నువ్వు చెప్ప పల్ ఎ ఎట్లుంది పీజీ ఏం కథ అసలు ఎప్ ఏ ఎప్ ఇప్పుడు టెస్ట్ ఆహా తది డోర్ కొలిచేదా అక్క కొంచెం సేపు ఉంటే తినేసి బయటకు వచ్చేసిద్ది ఇంకేం ఏం చేస్తున్నారు అసలు
ఏం చేయల కొంచం పడుకోని ఉన్నాం
ఓ అమ్మాయి రాజీ ఈ మూలుంది సెల్ఫ్ లోకి ఎక్కేసింది
అయ్యో నాశనం చేసేంత వరకు పోదు అది ఇంకా
ఇచ్చేయాలది
హ్మ్
డోర్ కొడతన్నం ఇం ఏం చేసేదది పోలా పాపము మొత్తం బెడ్లంతా గబ్బు గబ్బు చేస్ వస్తంది మన స్నాక్స్ మొత్తం తినేస్తుంది
అయ్యో
ఓ అమ్మాయి రాలేమో రాలేమే రాలేమే అక్క అటు సె పెచ్ పైన ఉంది ఇంకా ఏం చేస్తున్నారు అందరూ
ఏం చేయాలా కూర్చోనీ ఉన్నా ఎవరు పాటుకోల్ ఉన్నారు ఫోన్ చూసుకుంటా
ఆ ఆహా అటు ఎల్లిపోతాంది అది తరిమే కొద్దీ ఏందో ఇ వి కోతులతో పెద్ద బాదే పోయింది రోజు మనకి కట్టు కూడ ఇన్చేసింది ఆ
అందరు వెళ్ళిపోతున్నారు కానీ కాలేజ్ నుంచి అవి మాత్రం పోవట్లే పర్మనెంట్గా అయి అట్టే ఉన్ అ హ అదే స హలో మే కట్ చేసావేమోనని సచ్చనా బయ ఇప్పు గు డాయితెల్సా
ఆ
జ జగమోహన్ కుాయి
లేదులే ఎడా కట్జేల అదే కట్టవుదు మాత కట్జేదులేము
అ
అవే మీ ఎందుకు మే అ జూడు ద ఆ
మిస్టేక్ హ్యాండ్ టచ్ చే కట్టేందవా
ఆహా వస్తన్న
అయి పోయిందా లేకోతే
వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కోతి పెద్ద రచ్చరచ్చే కోతులు రూమ్లోకోస్తే
ఉ ఆ
ఆ రూమ్స్ చల్లగా అంతే ఇంకా కొన్ని డేస్ తగ్గ మళ్ళ వెళ్ళిపో అందరు వస్తే ఇంకా ఏమైద్దో ఏమో కొన్ని డేస్లే
ఉ
వస్తున్నామంటే ఇంకా వన్ ఇయర్ ఉంటే కోతులు బాధ కూడా బద్దిమనకి
అవును ఇంకేమీ ఇంక సెమ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అని వెళ్ళిపోతామా మళ్ళ ఎప్పుడో వస్తాము
ఆ మళీ ఏముంది అట్టా ఇట్ట అన్నా కూడా సరిపోద్ది ఆ ఇంకా జులై వస్తాము ఎగ్జామ్స్ రాసుకుంటా మిట్టా అట్ట ఉంటాం సరిపోద్ది
ఇంట్లో ఉంటాము మళ్ళీ ఫోర్ వన్ ఒకటే ఉంటాంది ఫోర్ టూ కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ బిజీ అయిపోతాం ఇంకా అసలు గులో
ఆ నేను కూడా పీజీ కొద్దాం అనుకుంటాన్నా నెక్స్
వచ్చే
బాగుంటదా బాగుంటదా ఫుడ్ అసలు ఒక్కదాన్నే సర్వైవ్ అలా అవ్వగలనా అనే చిన్న
ఇక్కడన్నా అయితే ఒకరు మాట్లాడారు
అదే ఆలోచించుకోని రైడ్ క్వశ్చనక్ ఎందుకు బాధ పడేపేను గన్ని ఓకే అయితేనే రా ఒకటే ఉండగలుగుతానంటేనే రా ఇడికోచ్చి మళ్ళీ బాధపడి ఇప్పుడు ఎందుకంత
ఇప్పుడు వచ్చినా అనుకో వాళ్ళిద్దరు ఒకళ శైలు కాని ఆమి కాని కొన్ని రోజులు మాట్లాడతారు మంచి
అదే నేను కూడా చెప్పేది ఒక నమ్మ అయితే రావద్దు నీకు కయి నికు నచ్ తిని రా
వాళ్ళిద్దరు ఒకటైపోతారు మళ్ళీ ఒక్కదాన్ని అయిపోతా ఈడ చూస్తే ఇట్ట
అదే నీ నువ్వు సర్వే అవుతాను నువ్వు ఒక్కటే వెళగనే ఎక్కడైనా ఉండగలుగుతాను అనే అన్నిటికంటే రా లేకపోతే రావద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఒక ఏడన్నా ఉంటే ఎవరొకరు ఉంటారు నీతో వాటి ఏడవర్లే
ఈఎం నెక్స్ట్ ఇయర్ మనం క్యాస్ వాళ్ళు ఎవ్వరు ఉండరంట
ఆ సరే
ఈస బాధ సమ్మవ కన్న నేసంగర్ ఇంటికాడ ఉండి పోడం బెస్ట్
నాకు అదే అనిపి చ్చింది నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్న
అ
మా అమ్మ మనా నెక్స్ట్ మంత్ లో వస్తారా నాకు న చ్చితే ఉంటా లేకపోతే ఇంటికడే ఉంటా
చెప్పేజంద అంత అంత మాత్ర
ఆ ఏం చెప్పేది లేపాడు నిను ఇది ఈ సెముకు వెళ్ళిపోదాం అనుకున్న
ఆ నేను చూసి ఫోర్ వన్ అంటే ఈ సెమ్ము చూస్తానన్నది నచ్చితే ఉంటా లేకపోతే లే మా అమ్మ అయితే నీకు నచ్చితే దేఉండు లేకపోతే చూడు వేరే చోటనే ఏదన్నా చూసుకో
ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు ఏం ఖాళీగానే కదా ఎగ్జామ్స్ ఎప్పుడో ఉంటాయి ఒక రెండు నెలల ముందు నుంచి చదివినా కూడా రాయగలుగుతాం ఉ
ఆ
ఇడేం చెప్పేదిలా పాడలే మనం మనమేద చదువుకునేద అది ఇంట్లో ఉన్నా వానకి ఏదో ఒకటి నేర్చుకొని వర్క్ ఏదో ఒకటి వాన పోఓడింగ్ సరేలే త్రీ మంత్స్ అది నేర్చుకోవచ్చు ముందుగాని ఇంకా ఇంకా అయిపోయే లోపలికి వన్ ఈ విషయ ఇంగ సెమ్ము అయిపోయే లోపు చదువు కూడా వచ్చేసి ఉంటది ఇంకా డైరెక్ట్గా జాబ్ చేసుకోవచ్చు అదే ఆలోచిస్తున్న వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మమ్మని అడుగితే నెక్స్ట్ మంత్ వస్తారు ఇంకా ఇంకా ఉంటారు వాళ్ళు
ఆ
నచ్చితేే వస్త ఉంటా లేకపోతే ల్యా ఆ ఇంట్లోనే ఉంటా
నీకేం బెస్ట్ లే వాళ్ళిద్దరు ఒక వాళ్ళిద్దరులో ఎవరన్న ఒకరు మాట్లాడుకొని ఇంకొకరైనా అట్లీస్ట్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడ అప్పుడు వీళ్లైనా మాట్లాడతారు వాళ్ళు
మ్మ్
అంతకంటే ఇంకేం కావాలి చెప్పు
నేనే ఎందుకులే ఒకరి పైన ఆధార్పడకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన్న ఉండేట్టుగా నేర్చుకోవాలా ఎక్కడైనా ఉండగలుగుతా అన్నటిగానే ఉండాల
మ్మ్ హ్మ్
యాడ
అందరు ఏం చేస్తన్నారు. సైలెంటుగున్నారు
ఎవరు పనులు వాళ్ళు చేస్ కుంటున్నారు
ఆహా
మ్మ్ ఒక్కటే చాలా ఆలోచించుకుని నేను అయితే ఏద ఏటి చెప్తా ఒకటే సర్వే అవుతాను ఒక్కటే ఉండగలుగుతాను అంటేనే రా లేకపోతే ఒక్కరు ఒకరి గురించి రావాల్సిన అవసరం లే నీకు నచ్చితేనే రా
అదే ఆలోచిస్తా ఉన్న వద్దామా వద్దా వద్దామా వద్దా అనేసి చూద్దాం ఇంకా ఉంది ఆ త్రీ మంత్స్ ఎట్ట తిరిగి ఆ త్రీ మంత్స్ లో ఏం మార్పులు జరుగుస్తాయో ఏమిద వద్దు
మ్మ్
నేనైతే ఒక్కడిని నమ్మి ఐతే అస్సలు రాను ఒకచోటకి ఇప్పటికే ఒకడిని నమ్మి మంచిగా పెడతా ఉన్నారు ఇడ
మ్మ్
ఒకరి మీదనే ఆధారపడి ఇంకాడికి వచ్చినాక అసలు ఉండలేను ఈడన్నా మీరు ఒకరు మాట్లాడకపోయిన సైడ్ వస్తే వీళ్ళైనా మాట్లాడుతారు ఆ
అదే ఆలోచించుకో
మ్మ్ ఇంకా ఎంతసేపు ఉంది మ్మ్ సరే అయితే
సరే ఉండు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉండు
ఫైవ్ మినిట్స్ ఉండాల
అంటే టెన్ థర్టీ దాక అటు రాని
ఆహా అట్టన్నావా ఇంకా ఫిఫ్టీన్ సెకండ్సా
మ్మ్
మ్మ్ హ్మ్
సరే హాయ్
చేసిద్దేమో అమి సునీత నీ అడుగు. అనసూయ.
టైం లో వాళ్ళు బయట ఉంటరు. బయట ఉన్నారు ఒళ్ళు.
చేస్తా అనేసి.
ఉండు అడుగుతా. ఏ సునీత ఎ సుహిత.
రహా అందా చేస్తావా ఫోను ఏమి గుడాల సనీ
రేపు రేపు కదా అటి